హలో ఏం చేస్తున్నా రండి.
హలో
హలో ఏం చేస్తున్నారండీ.
ఏం లేదండి మీరేం చేస్తున్నారు.
రొట్టెలు తింటున్నమండి మేము. మీకు చెప్దామని చేసాము.
ఓకే అండి ఇ ఇద్ చెప్పాలా. ఓకే అండి. ఇంకేం చేసి. తిన్నరు రొట్టెలు ఎలా చేశారు మీరు.
పిండి తెలుసా అండి మీకు పో జొన్నలు తెలుసా మీకు. జొన్నలు
ఆ తెలుసు అండి జొన్నలు. ఏం జొన్నలండి.
అంటే పచ్జొన్నలు అనీ ఒకటి ఉంటదండి. పజ్జొన్నలున్నూ అంటే మొత్తం పజ్జొన్నలూ పట్టిస్తే చేదుగ ఉంటదంటండి రొట్టే. అందుకే అందులో ఇంగ బియ్యం కల్ప్ తారు తీయదనానికి. ఇన్నీ బియ్యం కలిపేసిన తర్వాత ఆ రెండింటిని కలిపి. మిల్లు పడతరు కదండి పిండి పట్టే మిషన్ మిల్లూ. అక్కడికి తీసుకుపోయి పట్టిస్తారండి ఫస్ట్. పట్టిచ్చి తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అందులో అంటే వాళ్ళకి సరిపడినంత పిండి తీసుకొని. కొన్ని ఫస్ట్ వేడి నీళ్ళు మనం కా బెట్టి. కోవాలండీ. దీన్ని కా బెట్టు కొనీ. అందులో కొంచెం ఉప్పేసుకోవాలీ ఎందుకంటే టేస్ట్ గా ఉంటది ఉప్పేసుకుంటే. ఉప్పేసుకున్న తర్వాత పీ పిసకాలి పిండిని అంటే కలుపుతరు గదా. మంచిగా ముద్ద కొస్తదీ ముద్ద కొచ్చి శాంతవర్ధన్ కలిపి మంచి మెత్తగా చేయాలి దాన్ని అంటే జోరక కాకుండా మరి గట్టిగా ఉండకుండా జోరుకయిందనుకో మన చేతికి అంటుకుంటదండి అదే గట్టిగా ఉన్నదనుకో మళ్ళీ మనకి ఒత్తడానికి కష్టం అయితది అంటే కొంతమంది చేతులతో చేస్తారు కొంతమంది ఏమో అంటే రోల్ ఇట్లుంటాయి కదా అండి అవి మనం పూరీలు చేసే కోళలు అంటారు వాటితోటి కూడా చేస్తారు అంటే ఎ ఇష్టం వల్లదు గదా అదే గట్టిగా రెండు చేతుల తోటి నొప్పి పెడుతుంది కాబట్టి కొంచెం మంచిగా మనకి రొట్టె వచ్చేటట్టు దాన్ని పిండి పిసుకాలండి తర్వాత మనకి రొట్ట ఒత్తడానికి ఏదన్నా కింద అంటే మాకంటే దాన్ని ఎమ్ పీట అంటారు కదండి ఒక పీట పూరీలు చేసే పీట ఉంటారు కదా ఆ ఆ పీట మీద ఒక కవర్ వేసుకొని ఆ కవర్ మీద రొట్టె ముద్ద అంటే కొంచెం ముద్ద అందులో నుంచి ఒక ముద్ద తీసుకొని దాన్ని పెట్టి రౌండ్ ఇగా నొక్కుతామండీ ఇట్లా వత్తిన తర్వాత దాన్ని తీసీ పెనం మీద ఎత్తామండి అంతే మిక్కావలసిన రొట్టె రెడీ ఐతాదండీ ఇగా
అవున
మీకు ఏమైన వంటకాలు ఓ వచ్చా అండి
నాకు వచ్చండి నాకు పులిహోర ఎలా చేలవడం వచ్చు చేయడం వచ్చండి
చెప్తారండీ నాకు కొంచెం నేను చేస్తా
తా అండి అన్నం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి మంచిగా పుల్లలు పుల్లలు వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఉడిక పెట్టుకున్నాక దాన్ని ఉడికాక దించి పక్క పెట్టి ఆ ఒక బొచ్చలో అన్న ఒక దేంట్లో అన్నా ఆర వేయాలి. మంచిగా ఆర వేసి కొంచెం ఫ్రీ ఫ్రీ కులలు కులలు చేయాలి. అందులో కొంచెం నిమ్మకాయ రసం అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంటే కలపు వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కలపాలి బాగా కలిపాక పెనం పెట్టుకొని నూనె పోస్ కొని పోపు దినుసులు వేయాలి ప ఎండుమిర్చీలు కరివేపాకు పల్లీలు పసుపు ఇంగువ ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఆ మిశ్రంమం ఆ తాళింపు ఉండగా ఆ మిశ్రమాన్ని మనం ఏతా అన్నం కాలిపాం గదా దాంట్లో పోసి మంచి కల్ కలుపుకోవాలి బాగా కలుపుకో అంటే కలపడంలోనే ఉంటది బాగా కలుపుకొని తినడం సూపర్ ఉంటుంది అబ్బా అబ్బబ్బబ్బబ్బ సూపర్ ఉంటుందండి
అందుకే అంటారండి పులిహోరా కలుపుతున్నాడు అని
ఆ అవునండి అవునండి మీరు సుదీష్
అంటే ఎంత మంచిగా కలిపితే టేస్ట్ వస్తుంది గదా
అవునండి అవును మీరు సుధీర్ షో చూస్తారా అండి
ఏంటిదండి
సుధీర్ షో చూస్తా
చూడను చూడను ఎందు ఎందుకు అందులో చెప్తారా ఎలా చేయాలో అని
బాగుంటుందండీ అంటే ఆ షో బాగుంటుందండి
ఏం షో అండీ నాకు పేరు వినబడలేదు
డీ జోడీ అండి డీ జోడీ చిన్నప్పుడు చూసే గదండి డ్యాన్స్ ప్రోగ్రామ్
మ్ ఇప్పుడు అంటే తెరపెట్టండి ఇప్పుడు సీరియల్లో ఉంటారు కదా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటా
ఆ కొంతమంది వాళ్ళని కొంతమంది ఏమో నార్మల్ డాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి ఏపిస్తారు ఎందుకంటే షో కు రేటింగ్ కోసం సి వాళ్ళని తీసుకొస్తారు ఇంకా మిగతా వాళ్ళని టాలెంట్ వాళ్ళని పెడతారు అనమాట
అంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ ఏట్ల ఉంటందా
ఆ ఉంటదండి కానీ వాళ్ళంతా డ్యాన్సెస్ లాగా చేయలేదు కదా ఎవరు బాగా కొంతమంది చేస్తారు మీతో వాళ్ళు చేయలేరు కదా అలా వాళ్ళ కొంచెం ఎంటర్
ఇత్తను చెప్పాలా ఇప్పుడు సీరియల్ వాళ్ళు డ్యాన్స్ సెస్ స్తరు కదా వాళ్లు మంచిగ చేయకున్నా కూడా సూపర్ సూపర్ అంటున్నారండి వాళ్ళయితే
అంతే అని ఇక వాళ్ళు ఇన్సల్ట్ కావద్దు కదా మరి బాగాలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా షో నుండి అందుకే అట్లా చెప్తారు
ఉం అంతేగా మరి అంటే అంత ఇంకేం చేస్తున్నండి మీరు
ఏం లేద్ రండి ఎలా చదువాల అలా అని చూస్తున్నాను
తిన్న ర చికెన్
ఆ తిన్నామండి చికెన్ మీరు చికెనే చేసుకున్నారా మీరు కూడా
ఆ చికెనే చేస్ కున్నాం అంటీ రోస్
అవునా అండి ఉం మీ ఫ్రెండ్ ఎవరండి
మా ఫ్రెండండి ఎందుకండి
అంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటదండి ఫోన్ చెయండి సడన్ గా ఫోన్ చేస్థదండి అప్పుడు నాకు చాలా కోపం వస్తదండి కానీ ఎలా చెప్పాలో తెలియలేదు అందుకే మా మాట్లాడుతున్నా నేన్ గు లో అంటే ఆమే దగ్గర సిగ్నల్ తక్కుఉంటది సడన్ గా ఫోన్ చేసిందండి ఇప్పుడు నీ అవునండి నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఆమె పరిస్థితి ఏందండి ఆమె బాధలు ఎవరికి చెప్పుకున్న అన్ని నాకే చెప్పుకుంటది అందుకని ఇగ లిఫ్ట్ చేసినా లేకపోతే లిఫ్ట్ చేయకుండా పడుకునేదాన్ని ఇప్పుడు
అయ్యో అంత పని చేయొద్దు కదండి అంటే మీ మీద నమ్మకం తన ఎమో
అవునా అండి ఇంకోసారి చేయ ఇంకోసారి చేసిందింటే నిజంగాే పండు కట్ చేస్తా అండి అంటే నాకు అర్థమైందా అండి
అట్ల ఎట్ల అండి అసలు మీరు అట్ల ఎట్లే చేయగలుగుతారు చెప్పక ఒక్క స్నేహితురాలికి అలా చేయడం పద్ధతి కాదు కదా
అంటే పొద్దున్నక మాట్లాడుతూనే ఉంటాం అండి మేము గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం అందుకే ఇంకా కడ్చేస్తున్నాను
ఎందుకండి అంత బందితోటి ఎవరితోటి మాట్లాడుతున్నారండి మీరు
న మాట్లాడిపోద్దుందాక ఆమె తోనే అండి ఆమెతోనే మాట్లాడతాను సడన్ గా చెప్పు చెప్పకుడా ఫోన్ చేసిందండి మ అసలు ఆ చాలా షాక్ లో ఉన్నా అండి నేనైతే చాల అంటే చాల చాల కంట్రోల్ చేసుకున్నానండి చాలా సేపు
అదే అనుకుంటరు ఆల్లు బీపి జెత్ జ చేతికి బీపీ అది పెడతారు కదా అదే ఇట్ల ఇట్లా నొక్కితే తెలిసేది ఉండడి బి ఎ వన్ ట్వంటీ లో పోవన థర్టీలో పోను
ఆ ఇక్కడ డిస్పెన్సర్ ఉంటదుడి పోయి చెెక్ చేయిించుకుంట
ఉమ్ అంటే ఒకసారి మళ్ళీ పో అక్కడికి తి కాల్ చేస్తా అంటే మా బాబాయ్కి చేద్దాం అనుకున్నా కానీ మా బాబాయ్ చాల బిజీగా ఉన్నాడండి అందుకే మీకు చేసాం
అవునా అండి
హూ
ఓక అండి ఏంకాండి పర్లేదండి మాట్లాతాను అవునండి ఇంకేమి ఇస్తున్నారండి
ఏం లెదండి తిన్నమ్మ అంటే మా రూమ్లో ఒక అమ్మాయి ఉంటది కదా
న అవునండి
లేదండి ఈ రోజు ఫ్రీగా ఉన్నానండి అంటే మంచిగా కనిపిస్తుంది నాకు మా రూమ్ లో మా గది మా గది చాలా నిశ్శబ్దంగా ఉందండి
అవునా అండి మీకు పేకా గేమ్ తెల్సా పేకాట ఉమ్
ఆ తెల్వదండి చెప్తార
నాకు తెల్వదండి మా ఫ్రెండ్స్ అందరు ఆడదాం మనం నేర్పిస్తా అంట
అంటే అందులో మొత్తం ఫిఫ్టీ అంటే యాభై రెండు కార్డులు ఉంటయి గదా
అవునండి ఫిఫ్టీ టూ ఉంటాయి యాభై రెండు ఉంటాయి వాటితో ఆడాలి ఏమేమో రమ్మి అంటారు ఏేదో గేమ్ అంటారు నాకు అసలు తెల్వన్ గుడా తెల్పన్ మా ఫ్రెండ్స్ నేర్పిస్తా అన్నారంండి కాకపోతే నేను నాకు అర్థం కాకపోయిసలు వదిలే ఒకసారి మేము బయటికి వెళ్ళామండి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఫార్మ్ హౌస్ అని ంటది ఫామోస్ వెళ్ళామండి మంచిగా అక్కడ పేక్ ఇక గేమ్స్ ఇంకా చిట్టిలు ఉ అంటె అంతక్షరి ధంశరాజ్ మంచిగా ఆడుకున్నామండి అసలు మేము ఎంత బాగా ఆడుకున్నా మంటే అసలు ఫుల్ అన్ను ఉండండి డ్యాన్సులు చేసుకున్నాం స్విమ్మింగ్ చేసినాం మంచువారె చాలా ఫన్ ఉంటుండే అ ఆఫ్ అ అప్పుడు ఎంజాయ్ చేసాము ఆ ఏంటండి
నన్ను రమ్మన్లేదు ఎందుకండి మరి మీర్ పోయిర్రు గాని
ఎప్పుడున్న రమ్మంటంలే మనం కూడా వెళ్దాం అండి. అందరం కలుసుకుంటాం. కదా ఎప్పుడో ఒకసారి
కలుసుకుంటామా
ఆ ఇప్
అంటే మీరు అంటే ఒక ఫ్రెండ్ చెప్పింది నా నాకు అంటే ఫెస్ట్ ఉంది. హైదరాబాద్కి వస్తాం. మేము అంటే షాపింగ్ చేయడానికి అని అన్నది.
అవునా అండి.
ఎప్పుడోస్తారండి.
నేను రావాలండి. ఇప్పుడు ఉగాది ఉందిగా షాపింగ్ చేయాలి. చార్మినార్కి వెళ్ళాలి. బట్టలు తీసుకో వాలి మంచి షాపింగ్ మాల్ మీకెమన్నా అక్కడ స్వీట్ షాపింగ్ అంటారు కదండి. లేదు లే కూకట్పల్లిలో కేపీ హెచ్ పీ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అంటారు. కదాండి వెళ్ళాలి అక్కడ కూడా చాలా తక్కువకె ఇస్తున్నారు అని చెప్తుండే మా స్నేహితు స్నేహితురాలు వెళ్ళాలి అ
మళ్ళ ఏదండి మస్తు ఘోరంగా ఉంటద అంటే ఇచ్చే వాళ్ళు ఇస్తారని ఘోరంగా ఉంటదండి. మాకు ఎదురు రాంగనే ఇక్కడ పక్కకే మాకు
అవునా అండి. మీరు వెళ్తారా ఎప్పుడైనా
ఆ వెళ్తామండి. అంటే ఆ నెలకి ఒకసారి అయినా వెళ్తాం. మీరు రాండి నేను తీసుకెళ్తాను. నాకు అంతా తెలిసి ఇక్కడ
అవునా అండి సరే మీరు ఎప్పుడైనా మేము ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాము. అప్పుడు తీసుకెళ్ళండి మమ్మల్ని
ఆ ఇక్కడికి రాగానే నాకు కాల్ చెయ్యండి. నేను తీసుకెళ్తా మరి
ఆ ఓకే అండి. ఓకే అండి. నాకు ఒక హెల్ప్ చేస్తారా అండి. మీరు ఆ
ఏంటదండి ఫోన్ కట్ చేయాల అండి
ఆహా లేదండి అలా ఏందుకు అంటున్నారండి లేదు లేదు ఎప్పుడన్నా బయటికి పోదామంటే వస్తారా
వస్తా అండి పక్క వస్తా అంటే ఇక్కడికి అంటే వస్తా మీరు మీ ఫ్రెండ్స్ తోటి పోతానంటే రాను కాని
అలా కాదండి. మన ఇద్దరం మంటే మనమే వెళ్దాం బయటికి ఎక్కడికంటే నాకు ఏదైనా ఎగ్జామ్ ఉంటే మీరు హెల్ప్ చేస్తారా అనేశి అంటున్నానండి.
ఆ చేస్తా అండి. ఎందుకు చేయనండి మీకు మీ మంచి హృదయానికి
థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంకేం చేస్తున్నారు. మీరు టీ తాగుతారా అండి.
లేదండి. అంటే ఇంటికనే తాగుతాను ఇక్కడ తాగాను హాస్టల్లో
అవునా టీ బాగుంటుంది. అని విన్నాను అవునా అండి ఆ పాలు తాగుతారా అండి. మీరు మల్పూర్ ఎప్పుడైనా తిన్నారా అండి సరే అండి మరి
హ్మ్ సరే అండి బాయ్
అవును